సార్ సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఆ సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఆ మేము బాగున్నాం సార్ ఇంకా ఏం విషయం ఆ మే మేము గూడా బాగున్నాం సార్ ఇంకా సార్ ఏం విశేష్ మేము బాగున్నాం సార్ ఇంకేమి విశేషాలు సార్ ఈ ఈ ఈ రోజు ఏం విశేషాల్ సార్ ఇంకా
ఈ రోజు పొద్దుగా సండే కాబట్టి పదకొండుకు లేసినాక సాయం ఒకటైనాగ వెళ్ళి లంచ్ తిన్నా లంచ్ లో మాకు ఈరోజు పప్ ప్పు ఇంకా గోంగూర పచ్చడి పెట్టిల్లు. ఆ తిన్న తరవా మ్ తిన్న తర్వాత ఇక నేను సేవ్ ద టైగర్స్ అనే కొత్త వెబ్ సిరీస్ చూసిన
ఆహ ఎలా ఉండే సార్ సిరీస్ ఎలా ఉండే సార్
సిరిసెస్ టూ సీజన్ త్రీ మంచి సీజన్ వన్ టూ మంచిగున్న కానీ ఇప్పుడు ఇదంతా అంత బాగలేదు.
ఆహా అంటె నచ్చలేదా సార్ మీకు
అంతా మరీ అంత ఏం మంచిగలేదు సీజన్ వన్ టూ కంటే
అంటే ప్రీవియస్ సీజన్ల కంటే నచ్చినట్టు అంత అంత నచ్చలేదు. ఎన్ని ఎన్ని ఎన్నిగ ఎన్ని గంటలు పట్టినాది సార్ మీకు మొత్తం కంప్లీట్ చేయడానికి
నాకు ఒక్క ఒక్క ఎపిసోడ్ వచ్చేసి ఇరవై మూడు కాబట్టి ఓ నాలుగు గంటలల్లో కూడా వచ్చి కంప్లీట్ చేసా
అంటే ఒక్ ఒక్ ఒక్క ఎపిసోడ్ వచ్చేసి ఎన్ని గంటలు ఉన్నాది సార్?
ట్వంటీ త్రీ మినిట్స్ ఒకటి ట్వంటీ మినిట్స్ అలా ఉన్నాయి
అవునా సార్
మ్
ఓకే ఓకే సార్ ఈ రే
వెబ్ సిరీస్ చూసినంక నైట్ అంటే కొంచెం ఫైవ్ వరకు అట్లా ఫ్రెండ్స్ తోని బయటికెళ్ళిన
ఓకె
ఎల్లి నేన్ తర్వాత వాకింగ్ లాగ ఎల్లి అలా కప్చు అది మన బేక్రి కి వెళ్ళి పఫ్గాని అవి తిన్నాం మా దోస్తుల తోని
హా సార్ అయితే ఇప్పుడు మీకు అవన్నీ ఏవి ఏవైతే మీరు చెప్పారో అది మీకు దగ్గరలోనే ఉంటాయా సార్ దూరంలో ఉంటాయా సార్
నాకు ఇక్కడ అంటే హాస్టల్ లో ఉంటా కాబట్టి ఒక ఒక బేకరీ ఉంటాది బేకరీ పక్కన ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాది అంతే ఒక కిరాణా కొట్టు ఉంటాంది.
ఆహా ఇంకా అందుబాటులో దగ్గరలో ఏమి ఉండదా సరిగా
ఇంకేముండదు ఒక ఫాస్ట్ ఫుడ్ ఇంకా బేకరీ అంతే
ఆహా అవునా సార్ అయితే ఇప్పుడు మన మీరు చెప్పా మీకు చెప్పడంమన్నా జరిగిందా సార్? అంటే అందులో మీక్ మీ దగ్గర అందుబాటులో ఎక్కువ ఏం దొరుకుతాయి సార్
నాకు అందుబాటులో అంటే ఒక బేకరీ ఉన్నది కిరాణా కొట్టు కిరాణా కొట్టు లో ఆ చిప్స్ గాని సబ్బులు పెన్నులు బుక్కులు అలా కిరాణ కొట్టున్నది తర్వాత పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చి చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా ఇంకా ఆమ్లెట్ అలా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఉన్నది బేకరీలో బే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి. కేక్, పఫ్, చికెన్ పఫ్, చికెన్ రోల్
మ్హు ఉన్నాయ్
ఇంకా ఈ పక్కనే ఒక పెద్ద పెట్రోల్ పంప్ కూడ ఉందండి.
ఇప్పుడు మీరు వెళ్లాలంటే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే మీ హాస్ అసలు వార్డెన్ చెప్పి వెళ్ళడామా సార్ లేకపోతే డైరెక్ట్ వెళ్ళొచ్చా మీరు
చెప్పి వెళ్ళచ్చు చెప్పకుండా కూడా వెళ్ళచ్చు గానీ ఆ చెప్పిపోతే మంచిగా ఆయనకు కూడా చే లేనట్టు చెప్తే అయ్ చే అంటే మధ్యాహ్నం వంట ఒక కొంచెం తక్కువ పెడతాడు
ఆహా ఇప్పుడు సాయంత్రం ఏ సాయంత్రం ఏం చేశారు సార్ మన హాస్టల్లో
నైట్ వచ్చేసి మాకు ఈరోజు సండే కాబట్టి చికెన్ ఉన్నది చికెన్ ప్లస్ బగారా చేసిండు కానీ చికెన్ మరీ అంత బాగా అయితే లేదు
ఆ ఎ ఎన్ని పీసెస్ వేసేస్తారు సార్ చికను అ పెద్దగా ఉంటాయా సార్ చాలా చిన్నగా ఉంటాయా
అంటే చిన్నగానే ఉంటాయి దా దాంట్లో ఇంకా స్ పప్పు అయితే కొంచెం నీళ్ళు లెక్క ఉన్నది
రుచికరంగా
పెరుగు అయితే మొత్తం ది నూరుగా అన్నట్టుగా మరి అంత రుచిగా ఏం ఉండదు
కూరగనక బాగున్నట్లయితే తక్కువయినా కూడా సరిది సరిది పెట్టుకోవచ్చు సార్ అంటే రుచికరంగా ఉన్న ఉన్నదనుకోండి
హ్మ్
ఒక ఒకవేళ ఒకవేళ రుచికరంగా ఉంటే కూరకు తక్కువ ఉన్నా కూడా ఏమనిపించదు సార్ అంత అంత బాగా అంతా అది ఏమనిపించదు అంటే సర్దుబాటు చేసుకోవచ్చు
అయినా కూర మరీ అంత బాగా మరీ అంత కూడా లేదు
మరీ అంత బాగా లేదా సార్
ఇంకా అది సా స్ తాజ్ పెరుగు అని పెట్టిళ్ళు కానీ అదైతే మొత్తం నీల్లే అదైతే
అవునా సార్
హ్మ్ కొత్తగా వచ్చినప్పుడయితే మంచిగా పెట్టుండే ఒక నెల నెల తరువాత మొత్తం మొత్తం అవరేజ్ మరి బిలో యావరేజ్ లెక్క పెడుతాండ్రు
హ్మ్ ఇప్పుడు అన్ అంటే కొత్తగా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆక ఆకర్శించేందుకు పెడతారు సార్
కు మొత్తం అన్ని కొత్తగా అన్ని పెట్టిండ్రు తర్వాత వచ్చేసరికి మొత్ మొత్తం ఏం లేదు ఇగ ఇప్పుడు
అదే కొత్తగా ఆకర్షించేందుకు పెట్టినారు సార్
మొన్న కూడా కొత్తగా ఏదో వాటర్ కూలర్ తెచ్చిండ్రు నీళ్ళు కూలర్ కూల్ కావడానికి ఎండా కాలం అని అది ఇ ఒక మూడు రోజులు ఏమో పెట్టిండ్రు తర్వాత కరెంట్ బిల్ ఎక్కువ వస్తదని బంద్ చేసిండ్రు అది కూడా
అది కూడా బన్ చేయడం అని జరిగిందా సార్
అది కూడా బన్ చేసిండ్రు ఇగ ఎట్లా ఏమన్నా చెప్ అయితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తాంది ఎట్లా వానాకాలమే కదా అలాగని అలా చెప్తారు ఇగ ఎందుకు బన్ చేసిండ్రు అంటే
అంటే ఒక సాకు అనేది చెప్పడానికి వారు ఉదాహరణకు రెడీగా పెట్టుకున్నారు అంతే అంతేనా సార్ మీ ఉద్దేశంలో ఓకే ఓకే సార్ ఇంకా చెప్ చెప్పండి సార్ ఇంకా ఇంకా ఏం చేస్తారు. సార్ మీరు కాలాక్షేపానికి
కాలక్షేపాని అంటే నేను వెబ్ సిరీస్ చూసాను మళ్ళీ రీల్స్ అలా నేేను మళ్ళ మధ్యాహ సాయంత్రం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి అలా ఇబ్రాహీంపట్నం ఏళ్ళిన
అ
అంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది
సార్
ఆ అలా వెళ్ళి మా ఫ్రెండ్స్ తోని బయట బేకరీలో పాఫ్ ప్పు చికెన్ బర్గర్ అట్లా తిని అలా అ ఇడ్లి ఇబ్రహీం పట్నం కొంచం తిరిగి మళ్ళీ సాయంత్రం ఎయిట్ వరకు ఓచ్చినాము హాస్టల్ కు
అ టి మా వా వాతావరణం ఎలా ఉన్నాది సార్
వాతావరణం ఇక్కడ చల్లగానే ఉన్నది
ఆ
చల్లగానే ఉన్నాది వాతావరణం మారి మబ్బులు మరి ఏం లేవు
ఆహా
మీకు అలా ఎక్కడ ఎట్లున్నాది వాతా
సార్ వ వర్షం పడ్డాది సార్ మా సైడు
హ్ మాకు మధ్యాహ్నం బడ్డది వాన బాగా
ఆ అదే మాకు కూడా ఇక్కడ గాదె నాలుగు గంటల సమయంలో వర్ష వర్షపాతం చాలా ఎక్కువ నమోదు అయింది సార్
హ్
వ వర్ష వర్ష వర్షపాతం అనేది చానా ఎక్కువ నమోదైనది ఈదురు గాలులతో కూడిన వాన వచ్చినాది సార్ పూర్తిగా మాకు ఇక్కడ
అవునా మాకైతే ఇక్కడ మరీ అంతే బల్లె
ఈ ఈరోజు ఈ రోజు నాన్నగ ఈ రోజు నాన్నగారి అంటే ఇది ఏంటిదంటే సార్ ఫదర్స్ డే దా సార్ ఎలా సెలబ్రేట్ చేస్తుకున్నారు. సార్ మీరు
నేను హాస్టల్ల్లో ఉన్నా కాబట్టి మా డాడీకి ఒక ఫోటో తయారు చేశాను హ్యాపీ ఫాదర్స్ డే అని మా డాడీకి పంపాను
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స సార్ ఏఐ తోనా సార్
అవును
ఆ అది ఫోటో చేసినది. మీదేనా సార్ అది
అవును నేనే చేసినా అది పంపినా
అలానే మీ తాతగారిది కూడా చేసారు కదా మీరు
అవును మా తాత గారిది చేసిన తాత గారిది పంపించూడుతొని మా డాడీ జై తెలంగాణ అని ఒక సింబుల్ పంపిండు
ఆహా మీ నా మీ నాన్న మీ నాన్నగారు రాజకీయ నాయకులు కదాండి
హ్
ఆ మీ నాన్న మీ నాన్నగారు రాజ నాయకుడు కదా అయితే ఇప్పుడు మీ ఆహా జై తెలంగాణ చెయ్యిది చెయ్యిది
ఉమ్ పిడికిలి అంటార్
ఆ పిడుకిలి పిడుకిలి ఐకమత్యం అన్నట్టు సార్ అది పిడుకిలి ఇప్పుడు నా ఇప్పుడు ఇప్పుడు నాన్నగారు ఉన్నారా అండి రాజకీయంలో ప్రజెంట్ గా
మా డాడీ ఏది ఎక్కడ అన్నా రాజకీయం ఉంటే వెళ్తాడండి
ఆ
ఏ రాజకీయమైనా వెళ్తాడండి
నాన్నగారిది ఏ పార్టీ అండి
మా డాడీకి పెసిఫిక్ పార్టీ అనేది ఉండదండి దేంట్లో అన్నా ఏది పడితే అది వెళ్తాడు
ప్రెసెంట్ అయితే ఏ పార్టీలో లేడు
నాకు తెలిసినంత మాత్రం అయితే ఇప్పుడు కొత్తగా మన మీ నాన్న గారు ఇందులో చేరారండి అంటే ఇందులో ఎక్కువ చురుకుగా కనపడుతున్నారు మన గత ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కుమార్తె వాళ్లు ఒక ఆ కవిత గారు ఒక పార్టీ అనేది స్థాపిం జరిగింది అందులో మీ నాన్నగారు ఏంటిదంటే కొంచెం కొంచెం ఎక్కువ చురుకుగా పని చేేస్తున్నారని నేను అనుకుంటున్నా సార్
అవునవును
అంటే కనిపిస్తూ ఉన్నారు మొన్న రావడం వాళ్ళ వచ్చినప్పుడు కూడా కొంచెం వాళ్ళను అంటే పలకరించ గాని అలా అలా అలా కొంచెం ఏంటిదంటే వాళ్ళతో స్పెండ్ చేయడం గాని అలా అనిపిస్తుంది నాన్నగారు ఎలా ఉన్నా ఎలా ఉన్నా కూడా కానీ రాజకీయంలో మాత్రం కంపల్సరీ
ఇంగ మేం చెప్పిన వినడిగా
ఆ వినడు యాక్చువల్లీ మీ అమ్మగారు కూడా చెప్పడం అని జరిగింది నిన్న ఎటో వెళ్లేది ఉండేనట వారు
ఉమ్
అటు వెళ్లేది ఉంటే నాన్నగారు ఇటు వెళ్లారట
ఉమ్
ఎటో వెళ్లేది ఉందేనట నాన్నగారు రమ్మను నాన గారినీ రమ్మని చెప్తే నాన్నగారు ఇటు రాకుండా ఎటో వెళ్ళారట
అవును మీతో మాట్లాడినందుకు నాకు చాలా బాగా అనిపించింది ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్